ఆ చెప్పు
ఇగ ఏం చేస్తున్నావ్ ఫోన్ చేసినవు
ఆ ఏం లేదు ఖాళీగానే ఉన్నాను ఈ స్క్రిప్ ఊ
ఉ ప్చ్ ఏమన్నా ఇంపార్టెంట్ విషయమా
అవును అవును అవున మన ఇద్దరం ఎలాగో చదువుకొని పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నాం కదా పెళ్ళిళ్లు కాకముం దే సొంతగా ఏదైనా ఒక చిన్న వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా
నిజంగా చాలా మంచి ఆలోచన నాకు ఇంట్లో ఖాళీగా కూర్చోడం అసలు నచ్చడం లేదు కానీ మన ఇద్దరం వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నాం కదా ఎట్లా సాధ్యమయితది మరి
ఏముంది అదే నేను కూడా ఆలోచిస్తున్నా మన ఇ ఇద్దరి ఊర్ల మధ్య ఉండే ఒక చిన్న టౌన్ మనం కేంద్రంగా చేసుకోవచ్చు అక్కడయితే ఇద్దరికి రాకపోకలు సులువవుతాయి
అవును అది కూడా కరెక్టే కానీ అసలు మనం ఏం వ్యాపారం చే ద్దాం అనుకుంటున్నవ్ పెట్టుబడి కూడా మన దగ్గర ఎక్కువ లేదు కదా
తక్కువ పెట్టుబడితోనే అయ్యేలా ఏదైనా చూద్దాం నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు అందరూ ఆర్గానిక్ మరియు హోమ్ మేడ్ వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు కదా మనం ఇంట్లోనే తయారు చేసే పిం నీ వంటలు పద్ చల్లు లేదా చేతితో చేసిన హ్యాండ్ కర్చీఫ్ లాంటివి ప్లాన్ చేద్దాం
వండర్ఫుల్ ఐడియా మా ఊరు వైపు మంచి నాణ్యమైన పచ్చళ్ళు పొడులు తయారు చేసే వాళ్ళు ఉం వాళ్ళ దగ్గర నుండి మనం తక్కువ ధరకే సరుకు సేకరించవచ్చు
చూసావా అలాగే మన ఊరి వైపు కొందరు మహిళలు చాలా అన్ అందమైన చేనేత సంచులు జనపనాలతో చేసే కుడుతున్నారు కదా
సూపర్ అంటే నువ్వు అటువైపు వస్తువులు నేను ఇటువైపు వస్తువులు చూసుకుంటే ఇద్దరం కలిసి ఒక బ్రాండ్ నేమ్ పెట్టి టౌన్ లో చిన్న షాప్ లాగా పెట్టేసి వచ్చి ఇగ
అవును అది కరెక్టే కానీ అసలు మనం ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం పెట్టుబడి కూడా మన దగ్గర ఎక్కువ లేదు కదా
అవునవును తక్కువ పెట్టుబడితే అయ్యేదే చూద్దాం నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు అంద అందరూ ఆర్గానిక్ మరి హోమ్ మేడ్ వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు మనం ఇంట్లోనే తయారు చేసి పిండి వంటలు పచ్చళ్ళు లేదా చేతితో చేసిన హ్యాండ్లూమ్స్ హండ్ కఫ్ అలాంటివి ప్లాన్ చేయచ్చు
ఆ ఈ ఐడియా బాగుంది మా ఊరు వైపు మంచి నాణ్యమైన పచ్చ చల్లు పొడులు తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర నుండి మనం తక్కువ ధరకి కే సరుకులు సేకరించవచ్చు
నిజం ఈ రోజుల్లో అమ్మాయిలకి ఆర్థిక స్వతంత్రం చాలా ముఖ్యం సరే మరి పెట్టుబడి ఎంత కావాల్సి వస్తుంది మన దగ్గర ఉన్న పాకెట్ మనీ సరిపోతు పోతుంద అంటావా
ఇద్దరం కలిసి చెరో ఐదు వేలు అలా వేసుకుందాం మొదట పది వేల రూపాయలతో చిన్నగా స్టార్టప్ చేద్దాం లాభాలు రావడం మొదలయ్యాక వ్యాపారాన్ని పెంచుకున్నాం
సరే మరి ప్యాకింగ్ మెటీరియల్స్ మరియు బ్రాండింగ్ స్టిక్కర్స్ కోసం కూడా కొంచెం ఖ ఖర్చవుతది కదా నేను నా రేపు మా ఊర్లో లభించే వస్తువుల ధరలు లిస్ట్ రా సి నీకు వోట్సాప్ చేస్తా
అలాగే నేను కూడా మా వైపు దొరికే హ్యాండ్మేడ్ వస్తువులు షా షాపింగ్ లో ఫొటోలు తీసి పంపుతా రెండు రోజుల్లో ఇద్దరం కలిసి ఒక మంచి పేరును కూడా అనుకున్నాం
ఖచ్చితంగా ఈ ఆలోచనతోనే నాలో ఏదో తెలియని ఉత్సాహం వస్తోంది థ్యాంక్స్ నీకు ఈ మంచి ఐడియా నాకు చెప్పినందుకు
ఇందులో థ్యాంక్స్ ఏముందిరా మనం ఇద్దరం పార్ట్నర్స్ కదా సరే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి రాత్రికి మళ్ళీ ఫోన్ చెయ్ మీ మిగతా విషయాలు మాట్లాడుకుందాం నేను మా
నేను మా ఊరి వైపు దొరికే ఐటమ్స్ లిస్ట్ రెడీ చేసా నీకు వాట్సాప్ కూడా పంపినా చూసినావ
ఆ చూసానురా సూపర్ ధరలు కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి కదా నేను కూడా మా వైపులో ఏవైనా ఉంటే ఫొటోస్ షాపింగ్స్ లో చూ చూసి పంపిస్తాను అయి తే వీటి అన్నిటికంటే ముందు మనం బిజినెస్ కి ఒక మంచి బ్రాండ్ నేమ్ ని అనుకుందాం ఏదైనా ఆలోచన ఉందా నీకు
అవును నిన్నటి నుండి నేను కూడా అదే ఆలోచిస్తున్నా ఎట్లా ఉండాలంటే పేరు వినంగా వెంటనే మనది పల్లెటూరు వస్తువులని స్వచ్ఛమైనవని అందరికీ అర్థమైపోవాలి
కరెక్ట్ రా నా మైండ్ లో ఒక పేరు ఉంది. గ్రామీణ కళలు అనేసి పెడదామని అనుకుంటున్నా మన ఇ ఇద్దరిది వేరు వేరు గ్రామాలు కదా మన పేరు మనల్ని బాగా రిప్రెజెంట్ చేస్తుంది.
పేరు చాలా బాగుంది గౌరవంగా ఉంది కానీ కొంచెం పలకడానికి పొడువుగా ఉందేమో ఇప్పుడున్న సిటీ కస్టమర్స్ మరియు యూత్ ఈజీ గా గుర్తు పెట్ కొనే లాగా కొంచెం క్యాచీగా ఉంటే బాగుంటుందేమో ఆలోచించు.
అది కూడా నిజమే అయితే మన స్నేహ న్ని అలాగే మన చేతి నైపుణ్యాన్ని కలిపి సఖీ హ్యాండ్ మేడ్స్ అండ్ క్రౌడ్స్ అని పెడదామా సఖీ అంటే స్నేహితురాలు అని అర్థం కదా! హ
అబ్బా ఈ పేరు చాలా అద్భుతంగా ఉంది సఖీ అనేది వినడానికి చాలా సా ఫ్ట్ గా క్యాచీ గా కూడా ఉంది. పైగా మన ఇద్దరి రిలేషన్షిప్ ని కూడా చూపిస్తుంది ఇందులో పచ్చళ్ళు మ మరియు హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ రెండూ కవర్ అయిపోతాయి.
అవునురా నాక్కూడా ఇ పేరు బాగా నచ్చింది ఒకవేళ కొంచెం మోడ్రన్ టచ్ ఇవ్వాలనుకుంటే ప్యూర్ లేదా చేతి ముద్ర అని కూడా అనుకుంటే ఇంకా బావుంటుంది.
మూడింటిలో నాకై తే సఖి అనే పేరే మనిషికి బాగా నచ్చింది అది చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. న్నాయి ఆ పేర్లో
సరే అయితే సఖి క్రియేషన్స్ లేదా సఖి కలెక్షన్స్ అని ఫిక్స్ చే చేద్దామా ఇప్పుడు మనం భవిష్యత్తులో వేరే ఏ ప్రొడక్ట్స్ అయ్ చేసినా కూడా ఈ పేరు సెట్ అవుతుంది.
పర్ఫెక్ట్ సఖి క్రియేషన్స్ అనేది చాలా ప్రొఫెషనల్ గుంది మొదట ఇప్ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఐడీ ఖాళీగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసేస్తే
అవును ఇప్పుడే ఫోన్ లో చూస్తా లక్కీగా సఖి క్రియేషన్స్ అఫీ విషెస్ లేదా సఖి హ్యాండ్ మేడ్ హబ్ లాంటివి ఖాళీగా ఉన్నాయి రా మన బ్రాండ్ నేమ్ కదా పోయినట్లే
సూపర్ పేరు ఎట్లాగో సెట్ అయిపోయింది కాబట్టి మన ఫస్ట్ కలెక్షన్ లాం చ్ చేయడానికి లోగో ఎలా ఉండాలో గూడా చెప్పు మరి
ఎలా ఉండాలో కూడా రేపు మాట్లాడుకుందాం లే
ఎట్లుండాలో చెప్పు గదా
ఆ నేను ఇన్స్టాగ్రామ్ లో గానీ నార్మల్గా గూగుల్ లో చూసి ఏదైనా డిజైన్ ఎతికి చెప్తాను లే నేను
అంతేనా
నువ్వు కూడా ఏమన్నా ఉంటే వెతికి చూడు కదా ఏది బావుంటదో
నీకేమన్నా అంటే ఏం ఐడియా లేవు నేనైతే ఏమనుకుంటున్నా అంటే పల్లెటూరు కదా పల్లెటూరు కాబట్టి మన పల్లెటూరు వస్ లేమన్నా పెడదాం అనీ అనుకుంటున్నా లోబోలా
నీకే మంచి ఐడియాస్ అన్ని వస్తాయి కదరా ఆలోచించు ఏదై ఒకటో అట్లా రెండు మూడు సెలెక్ట్ చేసి ఉంచు నేను అందులో ఏదైనా బాగుంటే చెప్తానులే నీకు
ఆ మళ్ళీ ఇంకొకటి ఏందంటే లేకపోతే మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా సో ఇట్లా ఇద్దరు ఫ్రెండ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు లోగా పెడదాం మరి
ఆ బాగుంటాదిరా అది కూడా
ఆ మధ్య అంటే రౌండ్ అంటే రౌండ్ లో షేక్ హ్యాండ్ ఉంటా అన్నట్టు ఇక పైన ఏదన్నా పల్లెటూరు గుడిసెనన్నా ఏదన్నా పెడదాం పక్షులు పల్లెటూరు కుడిసా
ఆ ఖచ్చితంగా అలాగే పెడదాం
ఇంకా మరి ఇంకా నీకేమన్నా వేరే థాట్స్ ఉన్నాయా ఇట్లా ఇదే కాకుండా
ఈ ఐడియానే బాగుంది లే దీన్నే ఫాలో అవుదాం నార్మల్ గా మన అంటే ఇవి చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా కొన్ని అడుగుదాంక డిఫరెంట్ గా ఏమనా ఉన్నాయని అనే అడుగుదాం అప్పుడైతే వాళ్ళకి కూడా ఐడియా ఉంటాయి కదా
అతే ఏం ఆలోచించామనుకుంటా
సంతక ఆలోచించడం ఏముంది అన్ని ఫోన్ లోనే వస్తున్నాయి కదా మనకి కష్టపడి ఆలోచించ
ఆ అంటే మనం అంతకు ముందు ఫోన్ చేసినప్పుడు అనుకున్నాం కదా ఏ అనేది జస్ట్ మనకు ఒక సహాయం చేసేటూలే గాని మన మైండ్ రిప్లేస్ చేసే సిష్టం కాదని
ఆ అది కూడా నిజమే లేదు కానీ ఈ మధ్య ఇవన్నీ వచ్చినా కా నుంచి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదేమో అన్న ఫీలింగ్ వచ్చి ఆలోచించడం మచిపోయాను బట్ నువ్వు చెప్పావు కదా నేను కూడా ఏదైనా మ మంచిగా ఆలోచిస్తా న ఆలో
ఇప్పుడు ఇన్స్డెంట్గా ఆలోచించి చెప్పరాదు ఒకటైతే
ఇన్స్టెంట్ గా ఆలోచించడం అని అంటే మంచి చ మన ఇద్దరం ఆడుకున్నట్టు ఒక బొమ్మ వేసుకుందాం దాని మీద అప్పుడైతే ఇంకా బాగుంటది
ఆ ఆడుకున్నట్టటు అంటే ఎట్లా లోగో కదామని ఆడుకున్నా నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చెయ్ లోగో ఎక్స్ప్లెయిన్ చేసిన గాని నీకు
అదే లోగోనే మన ఇద్దరం స్నేహితులం మంచిగా ఒక చెయ్యి మీద చెయ్యి వేసుకొని అట్లా ఫోటో దిగినట్టుగా గాని ఏదైనా ట్రెండీ గా ఉన్నట్టుగా దా తీసుకున్నా ఇద్దరి స్నేహితులు కలిసి బిజినెస్ ఏసే ఆతి మందలో
చెప్ప అట్లా బిజినెస్ లాగా అనిపించ ఆ థీమ్ ను ఏమన్నా చెప్పు కదా
ఏ ఉంటాయిరా నాకేం తెలుసు నేను ఫస్ట్ టైమే కదా బిజినెస్ స్టార్ట్ చేసేది
అంటే క్రియేటివ్ థింకింగ్ ఉండాలి కదా కొంచెం అన్నా
ఆ ఉందిలే గానీ సడన్ గా చెప్పమంటే నాకు గుర్తు రావట్లేదు
బ బ్రెయిన్ కూడా వాడండి సరేనా
ఉ అలాగే వాడతాలే
ఆ రేపు ఎగ్జామ్ లోకి వెళ్ళాక కే ఇయ్యారు కదా మీకు బ్రెనే వాడాల్సి వస్తది
సరేట మరి ఇంకేమైన్నా ఉంటే ఫోన్ చేసి చెప్పు అన్ని లిస్ట్ కూడా రాసి ఉంచుకో
ఎప్పుడెప్పుడు కట్ చేద్దామని ఉన్నాది కదా సరే కట్ చెయ్
ఉ సరే రా మరి